హలో
బాగున్నరాండి.
ఆ బాగున్నం. మీరు బాగున్నరాండి? మీరు బావున్నరా?
ఆ బావున్నమండి. అయినయి అండి మార్నింగ్ పనులు అయ్యాయి.
ఆ టిఫిన్ చేసారా?
ఆ చేసామండి. మీరు చేసారా అండి టిఫిన్? మే మా అండి దోశ చేసామండి ఈరోజు. హుహ్
రోజు చే టిఫిన్ చెయలేదండి. వంటనే చేస్తమండి డైరెక్ట్. మీరు దోశ చేసారా అండి.
ఆ అవునండి ఈరోజు దోశ చేసామండి. యా అందులోకి కొంచెము పల్లి పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ చేసాము, కొంచెము అల్లం చట్నీ కూడా చేసామండి. టమాట
అవునా అండి.
అవునండి, అల్లం చట్నీ బాగుంటది. ఆ అవునండి టమాటా వేసానండి. బెల్లం కూడా వేసానండి. ఒక నాలుగు టమాటాలు, కొంచెం అల్లం ముక్క కొంచెము బెల్లము, నాలుగైదు ఎల్లిపాయలు వేసి చేసామండి.
అవునా
ఉంటదండి అవునండి.
లేదా అండి.
ఇంకా ఏయలేదండి వంట ప్రిపేర్ చేస్తున్నాము. ఇగా వంట కోసము వంట కోసము టమాటలు కట్ చేసి ఆడ పెట్టాము. ఇగ అందులో కోసం సము మిల్మిక్కర్లు ఉడకబెడితే బాగుంటదని చూస్తున్నాము అండి.
అవునా అండి.
అవునండి మిల్మికర్ ప్యాక్ తీసుకొచ్చినము ఒకటి.
ఓ అవునా
ఇగ టమాటాల వేసి చేస్తాం. ఆ బా ఎప్పుడన్నా చేసుకుంటరా అండి మీరు?
ఆ చేస్తమండి.
అవునా. ఏ మిల్లిమిల్కల కర్రీ తింటే హెల్త్ కూడా మంచిదటా అండి. మన జుట్టు బాగా పెరుగుతది అట అండి మిల్మికర్ కర్రి తింటే.
అవునా అండి.
ఆ జుట్టుకు బాగా ఉపయోగపడుతది అంట మిల్మికర్స్.
ఆహా
హుహ్ నాకు తెలవదు కని అంటే ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు.
ఆ అన్ని టిప్స్ బాగున్నయండి.
అప్పటి నుండి మేము కూడా ఎక్కువగా తింటున్నం మిల్మికర్లు జుట్టు బాగా ఊడిపోతుంది అని చెప్పేసి. ఎప్పటికిీ ఇగా అవే తీసుకొచ్చుకొని తింటున్నం.
ఆహాహా
సోయాబీన్ తోటి తయారయితది కదా అండి మిల్మికర్స్.
అవును అండి.
అందుకే హెల్త్ పరంగా కూడా మంచిదట అని అన్నవాళ్ళు తిసుకొచ్చుకుంటున్నాం.
రెండు రకాలు ఉంటాయా అండి మిల్ మేకర్లు
అవునండి చిన్నవి ఉంటవి పెద్దవి కూడా ఉంటావి అండి
అవునవును
మేము ఎక్కువగా చిన్నవి తీసుకొచ్చుకుంటామండి.
అవునా అండి
పెద్దవి ఎక్కువదేను చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా చిన్నయి పెద్దయి తీసుకొస్తే అవి వాటర్లో ఎయంగా ఇంకా పెద్దగా అయితాయి అని చెప్పేసి చిన్నయి తీసు
చిన్నయి తీసుకొస్తారా
అవునండి మీరు పెద్దయి తెచ్చుకుంటారా అండి
అవునండి
అవునా మీరు ఎలా చేస్తారండి మిల్ మేకర్ కర్రీ
మేము కూడా టమాటాలు వేసి చేస్తాము వ వన్ టైము మసాలా పెట్టి చేస్తామండి
అవునా అండి ఏం మసాలా పెడతారండి
ఇదే కుడకా గసాలా లవంగా ఇలైచి మసాలా పెట్టి చేస్తం. చపాతికి దానికి లిక్విడ్ సూప్ లాగా ఉంటది బావుంటది.
హు హుమ్
చేస్తానేేమో వా మామూలుగా దగ్గరికి ఫ్రై లాగ చేస్తామండి.
అవునా హు ఉమ్
ఇంకా ఏం పనులు
మేమైతే టమాటా వేసి చేస్తాము ఒక్కొక్కసారి తినాలి అనిపించకుంటే టమాటా ఇట్లా మిక్సీ వడతామండి ఉల్లిగడ్డ టమాటా ఆ మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండర్ వడుతాము.
ఆ అట్ల కూడా బాగుంటదండి.
మళ్ళా గ్రైండర్ వట్టిన పేస్ట్ ని మళ్ళా ఆయిల్ వేసి అన్ని తాలింపు దినుసులు వే సి ఆ పేస్ట్ ని ఆయిల్లో వేసి బాగా ఉడకబెడతామండి దగ్గరకు ఉడికిన తర్వా తర్వాత మిల్ మేకర్ వేస్తామండి
అవునాండి
ఉ
బాగుంటదా అండి
అట్లా కూడా బావుంటదా అండి
ఇంకా అన్ని పనులు అయిపోయినాయేమో అండి
ఇ అవునండి పనులయితే ఇప్పడు వరకు అన్ని అయినాయి ఇక కొంచెం వంట ప్రిపేర్ చెయ్యాలి ఇగా
ఆ మీ కిచెన్ గార్డెన్ లో చెట్లు పెట్టారా అండి
ఇప్పుడైతే ఏం పెట్టలేదండి ప్రస్తుతానికి క్లీనింగ్ పనిలోనే ఉన్నాం మొ త్తం గడ్డి బాగా పెరిగింది
అవునా అండి
ఇగ కొంచెం గడ్డి క్లీనింగ్ చేద్దామని క్లీనింగ్ పనులో ఉన్నాం కొంచెం వర్షాలు స్టార్ట్ అయినాంక వె పెడుదామని
అవునవును వర్షం స్టా ఒక ఫస్ట్ స్టార్ట్ అయిన రోజు పెడితే బాగుంటాయిండి భూమి మంచిగా అయి తది
హుమ్ మీరు పెడతారాండి ఏమన్నా
ఆ పెడతా అండి కొంచం వర్షాలు స్టార్ట్ అయినాంకనే పెడదామని
ఉ హు అవునా మేము కూడా అదే పనిలో ఉన్నాం అన్ని క్లీన్ చేస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ మే పుష్పాలు అంటారు కదండి మే చెట్టు
ఆ
అదైతే ఒక్క మొగ్గొచ్చి, ఇప్పుడే పూసిందండి, ఒక టూ డేస్ అయితుంది. ఫ్లవర్ పూసి ఇది, మే మే పుష్పము
అవునా అండి
చూడ్డానికి అయితే, బాగా అనిపిస్తుంది.
ఓకే
ఆరంజ్ కలర్
అంటే, అది మే నెలకు ఒక్కసారి పూస్తదా, అండి మే నెలలోనే పూస్తదా?
మే నెలలనే పూస్తదండి. అది
అవునా అండి
మే నెలలన పూస్తది. మొగ్గకు వస్తది. మే జూన్ నెల వరకు మంచిగా పూస్తాయండి. ఇక కొన్ని కొన్ని ముందు పూస్తాయి. మే నెలల్లోనే ఇక కొన్ని కొన్నేమో, కొంచెం జూన్ నెల స్టార్టింగ్ లో పూస్తాయండి.
అవునా అండి
అవునండి
అన్ని పనులు అయిపోయనా, ఎమేగా ఇగా
అన్ని అయిన అండి.
మార్కెట్కి వెళ్తారా అండి, మరి మీరు కూరగాయలకి ఇంట్లో ఉంటాయ.
ఈ మార్కెట్ కంటే, అవసరం ఉన్న కూరగాయలు తీసుకొస్తారు. మా వారు
ఉమ్
ఇ ఎక్కువ శాతము, ఇగా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే, ఇంట్లో పెడతాము కదండి అవే ఆ అవే యూస్ చేస్త బీరకాయలు కాస్తవి పెడితే, కాకరకాయలు కాకరకాయలు ఇప్పుడు, మనం గింజలు పడేస్తాం కదాండి వంట చేసేటప్పుడు. అవి ఇప్పుడు పెరుట్లా, అక్కడొ ఒకటి అక్కడొ ఒకటి ములిసింది. వాట్ అ వాట్ వాటికేఏమన్నా, కొయలు పాతుతాము, వాటికె తీ తీగ పారి, వర్షాకాలంలో మంచిగనే కాస్తే అండి. ఒక రెండు మూడు వర్షాలు పడ్డాక కాస్తాయి. అవే కాకరకాయలు కాస్తాయి.
తోటకూర వెళ్తదేమో.
తోటకూర వెళ్తది కానీ, ఇప్పుడు వర్షాకాలంలో బాగుండది. మంచిగా లేదంతా.
అవునండి, ఆ తర్వాత మంచిగా వస్తది.
ఆ వస్తదండి. తోటకూర అయితే ఎప్పుడు వేయలేదు. అవే మొలుస్తాయి. అవే అయితాయి. మళ్ళా అవ్వే గింజలు ఎళ్తాయి.
ఆ అవునవునండి, అవి పెట్టనవసరం లేదండి.
అవి పెట్టనవసరం లేదండి.
అవునండి.
ఇగా వర్షాకాలంలో ఎక్కువ కాకరకాయలు, బీరకాయలు వెళ్తాయండి. ఎ సోర ఆ సోరకాయ చెట్టు పెడితే, సోరకాయలు కూడా వెళ్తాయండి.
అవునండి.
అవునండి, ఎక్కువగా మేము బయట కొనుకోచ్చు కోమండి.
ఉమ్
ఇంట్లోయే వండుతాం. ఎక్కువగా
ఇవే మంచిదండి, మందులు లేకుండా ఉంటాయి. గదా
మందులు లేకుండా ఉంటాయని చెప్పి, ఇంట్లో వండుతాము.
అవునండి, పూలు పూల చెట్లు అవి ఉన్నాయి. గదా అండి మీకు.
ఆ ఉన్నాయండి, పూల చెట్లు ఉన్నాయండి, పూల చెట్లు అంటే. కనకంబరాలు ఉన్నాయి. మల్లె చెట్లు ఇప్పుడు మల్లె పూలు పూస్తున్నాయి. బాగానే
అవునండి.
ఏ పూజ కోసం అని చెప్పేసి బంతి పూలు ఇట్లా ఎల్లో కలర్ బంతి పూ బన్నాయి ఎండాకాలం అయినా బాగానే వస్తున్నాయి వాటర్ పడుతుంటే
అవునండి
ఆరెంజ్ కలర్ లో కూ వస్తాయంండి అవి సూద్ బంతి పూలు అంటారు
హా
అవి కూడా ఇప్పుడు బానే వస్తున్నాయి
ఆ
వర్షాకాలం స్టార్ట్ అయితే కొంచెం బంతినారు కూడా వేస్తామ అండి వేసి బంతి చెట్టు పెడతాము అక్కడొకటి అక్కడొకటి
అవునడి
మనం ఇప్పుడు బంతి చెట్లు వేసుకుంటే బతుకమ్మ పండుగ వరకి చలికాలం వరకి మనకి బంతి పూలు కూడా వస్తాయి అంట బానే
ఇప్పుడు పెడతారా అండి హైబ్రిెడ్ ఇయా అండి అవి మరి
హైబ్రిడ్ మనకి ఎక్కడ దొరుకుతాయిని నార్మలే ఇంట్లో మనం ఉండే పూలే వా అంటనే ఇట్లా ఒక పదిగాేల సపరేట్ చేసి పెడతాము
అవి మరి బతుకమ్మ పండుగ వరకు వస్తాయా అందు పువ్వులు
ఆ ఇప్పుడు ముందు పెడితే పూస్తాయంండి ఈ హైబ్రిడ్ మొక్కలు కావాలంటే అంటే మనం ఇక తోటలు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి
అాడి
అ అవైనా మనకు ఎందుకు ఇస్తారా అండి వాళ్ళు పెంచుకొని మనకి ఇస్తారా ఇట్లా ఫైవ్ రూపీస్కి ఒక మొక్క అమ్ముతారు
అవునవునండి నర్సరీలో చెట్లు అమ్ముతారండి
ఆ అమ్ముతారా అండి
మనకి ఏమన్నా కావాలంటే తీసుకచ్చుకోవచ్చు అండి
అవునండి
అవి తొందరగా కాస్తాయండి ఏదైనా హైబ్రిడ్ చెట్లు ఏవైనా తొందరగానే తా కస్త
ఆ అవునండి చిన్నగా ఉండగానే కాస్తాయండి హైబ్రిడ్ చెట్లు
అ అండి
చిన్నగాండగానే పూతక వస్తాయి మంచిగా చిన్నగాగుండగానే కాస్తాయి అండి అవి
హ
ఇక మన లోకల్ షెట్లు అయితేనేమో కొంచెం టైం ఎ
టైం పడుతుది వాటి సీజన్ వచ్చినప్పుడే కాస్తాయిండి అవి
బ లోకల్ చెట్లు మనకు టైం తీసుకుంటాయి హైబ్రిడ్ చెట్లకు తొరగాస్తేయని వాటికి మనం మందులు ఎక్కువ అయ ల్ హైబ్రిడ్ చెట్లకి
అవునా అండి
మ్మ్ మందులు ఎక్కువ ఉంటానే తొందరగా కాపకొస్తాయంండి
ఆ అవునండి
ఎంతైనా లోకల్ లోకలే హైబ్రిడ్ హైబ్రిడ్ అండి
అవునండి
ఓకే అండి మరి
ఓకే థ్యాంక్ యూ బాయ అండి
కమ్